ఏయ్
ఉంది. మా అమ్మ కూడా చీరలు
ఏరా రేయ్ చూసినా చూసినా వాడలే చిన్నాన హలో
హ్మ్ హలో ఆ
అన్న చింతకాయ కూరగాయాలు ఉన్నాయా, చింతకాయటి చాక్లెట్లు ఉన్నాయా లేవంట మేడం క్యాపికో కాఫీ తింటావా చాక్లేట్ కాఫీ చాక్లెట్ కాఫీ చాక్లెట్లు తింటావా ఆంటీ కాఫీ చాక్లెట్లు ఒక పదివ్వవా పదిఇవ్వండి.
ఆహు అహు
మనతో పాటి ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు. చూడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాదు.
అంతే అయిపొయింది. నిన్న చేసినాను బాగా నీయాక్ హలో
హలో
అన్ని చేసినా తెలుసా
ఆ
నేను చేసేటన్ని ఫోన్లు వెరిపిషన్ చేసినారు.
నువు కూడా అంతే ఆ చేసేస్తున్నారు నేను ఇంకా ఇప్పుడు ఇప్పుడు నేను సబ్మిట్ చేసా కద మవాన్ని అప్పుడే వెరిఫికేషన్ చేసేసారు
అంటే లాస్ట్ ఈరోజే కదా దానికి ఏమో అయితే
ఆ ఎప్పుడి దప్పుడు చేసేస్తన్నారు మనం
అదేనుకుంట హు అందులు నే నేమ అనుకున్నాంటే కావాలొ చూస్తానే నోట్లు ఐదొందలనోట్లు మూడు దొరిక్ ఏమో అనుకున్న రెండు రెండు దొరికిన అయిపో అనుకుంటి అబ్బా
కొంచ సంతోషం పుల్లయ్యటావు కదా ఎంతో కొంత ఫ్రీగా వచ్చింది చిల్లవల్ల అంతే
అదేగద
నిన్న రూపాయి కూడాడ లేకపోయా తెలుస మనచేతిలో మన దగ్గర ఏమ కిందా ఏమన్నా నైట్ ఎరతోన్నా వెయించుకున్నా
నువ్వా పోన్కు ఒక్క నిమిషం ఆడు సామి తినవా తినాలి ఎ నేను కూడా తినాలా పెట్టినము రైస్ కాల ఇంకా పోవాలా రూమ్ కి వస్తా ఏలా అ పోయినా ఊరికేట్లా అన్నడు సరే నువు తిను పో హలో
హలో
చెప్పు
ఆ ఆగ్గురు అనే పిల్ల ద్ న ఉంటాడ హలా నాకు ఒక అబ్బాయి మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి నాకు రోజేదు
ఆ చెప్పు చెప్పు
మీ ఫ్రెండ్ ఒక అబ్బాయిని చూస నువ్వు ముందు పీజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఏద బర్త్డే అప్పుడు ఒక అబ్బాయి పిల్లి కల్ళు ఉంటాయి చంపు ఉంటాడు వాడైతే నాకు దరిద్రపున కొడుకు వాడు రోజు నాకు ఎంట పడుతు నచ్చలే నచ్చడు ఒకసారి అట్లా
నిన్నెంపల్ ఆడుతానడా అదే నీ వెంట వస్తాండా
అట్లేంలా మా బ్లాకే వాడు
ఆహ అదే కద చెప్పట్ల ఎవరైనా నింపలాడుతాం అంటే కొట్టుకుంట వస్తాం దింపుతో బెటాలియనీస్ సరే నా ఒక టి వదులే ఊరికేలే మాట్లాడతావ తిన్కుంటా పోతవా అదే ఎల్లి తినేస్తావా
ఏనా కొంచం సేఫ్టీ
సరే బయట ఉండి మరి ఈ గాలి బ ద నీదావు నీది. నాదావు నాది సరే నా
మ్ హ్ వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు కాదు
హ్మ్ ఇంకేం మరి
వాళ్ళ పీజీలేమో ఆ పాప ఉన్నట్టుంది ఇద్దరు లావు తగ్గ వాకింగ్ చేస్తున్నారు.
కష్టమే ఆహ ఎవరు పిల్లికల్లలోడు నాతో పాటు నువు ఎప్పుడు చూసినావు నాకు అర్థాంగావట్లే
అదే మీ ఫ్రెండ్ అనే నాకు తెలుసు మీ పీజీ ముందు పీజీలో ఉండేయప్ప త్రిబులిఆ పిల్లోడు ఆహా త్రిబిలి ఆ పిల్లోడు
త్రిబులినా ఏం పేరు బా
హైట్గా ఉంటాడు పిల్లి కళ్ళు చెస్ట్ ఎక్కో అనుకుంటా
వాడా ఇట్ల పడింటయి కదా ఇవతల లవుజూడు ఆ నువ్వు అవతల ఉన్నావాయే మ దూగిట్ల మాడపిల్ల తిన్న దూగుతుంటడు అదే వాడే కద
ఏమో మర్చిపోయా అది అంతా తెల్ల పిల్లి కళ్ళు ఉంటయి.
పిల్లికల్లు ఉంటయిలే నాకంటే కొంచెం హైట్ ఉంటడు వాడు గునొచ్చి తినింటాడు లైట్గా ఆడ ఆ మాక్ అద్దులె బాగుండది. వాడు అయిపోయింది వాని పని ఇక్కడ తాగుబోతుడు వాళ్ళతో తిరుగుతావుండా
ఒకసారి ఆడేది ఆడ ఒకటి ఉంది కదా ఏదో టీ తాగుతాం అండి అదేందో మర్చిపోయనంటే అక్కడ కూర్చొని ఉన్నామా ఆ మా పక్కనే అబ్బాయిలు కూర్చొని ఉన్నారు.
హ్ మ్
అదే వాళ్ల బ్యాచే అదంతా
హ్మ్
మ్మ్ అంటే వాళ్ళది వాళ్ళు కాళ్ళంతా అడ్డం ఉన్నా మాకే వేరే పిల్లోడు సైడ్ తీ అంటే వాడి ప్లేస్ ఏమి లేదు అసలు పోయేదానికి ఆ అలా ప్లేస్ ఉంది కదా కనిపించ లేదా అందే గా మాట్లాడాడు ఆడితోని తెలుసా మొహం పల కొడదాం అనిపించింది ఆరోజసలు వాళ్ళంతా ఎంత దుబ్బు దుబ్బుగా మంది తగినోళ్ళగట్టున్నారు అందుకే నేను కామ అయిపోయిను నాకు ఎంత చిరాకు వచ్చిందో
హ్మ్
హ్మ్ చాక్లెట్ తింటా మాట్లాడకండి ఇంత
ఎంజయ్
నాకు ఇష్టం
తినీ పొంగ
ఒకే సరే నువ్వు పోతావు కదా త దని కప్పు చార్జింగ్ పెట్టి
హ్మ్
ఫోను మాట్లాడితే అ చార్జింగ్ పెట్టి తింటా అంతే
చార్జెస్తే బన్నీటి కదా
ఊ
వన్ ఎయిటీ వన్ ఎయిటీ అంటే యెన్ అవర్స్ సిక్స్టీ అండ్ సిక్స్టీ సిక్స్ థర్టీ సి త్రీ ఎయిటీన్ ఓమా త్రీ అవర్స్ అంతే గదా
మరి అంతా లేట్ అవ్వదులేండి అయిపోతుంది
లేట్ అండి కదా నీకు టైం చూడాలా నీకు టైం నీకు నువ్వు అంటే మనం మాట్లాడతాం కాట్టి నువ్ అనుకుంటన్నావు అంత టైమింగ్ బట్టి నికి తెలుస్తుంది ఫుడ్ తాపో నాకి ఫుడ్ తాపో హ్మ్
తింటా మాట్లాడదామా అవదా
అవుతుది నువ్ మాట్లాడాను నువ్వు ఊ కొడత అంతేను మాట్లాడలేను ఎ నా మషు నా పక్కన ఉంటే మనుషళ్ నే మాట్లాడు నువ్వువవు గమనించవలేదు ఇప్పుడు ఇందాక లేడస్ పోయినారు కదా వాళ్ళ దగ్గర వచ్చి నేను ఉ అంతే ఊ అంటాగాని ఏం మాట్లాడను తెలుసా నాకు మాటలు
ట్లాడలి
హ సరే మాట్లాడతలే ఏదో ఒకటి నువ్ మీ ఇంట్లో విషయాలు నువ్వు మీ ఇంట్లో విషలు చెప్తా ఉండు నేను ఉ అంట అంటే మాట్లా
ఊ ఊ
నాకు తెలిసి సరే అయిపోవ అనుకుంటా కదా కష్టమే
అయిపోయింది ఏం చేసినవే
ఆ పాపమ్మ జాగ్రత్త స్వామి ఆ పాపతో బిత్తలు ఉన్న పెద్ద విచిత్రం కాదు
అవును లే
విచిత్రన్నా సర్లే దానితో ఏంది అన్నం తెస్తవ
తెస్తానే నీల్ కగబెట్టి
ఉ సరే ఆ వాడికి న ఫోన్ అయపో త తమ హు
సి ఏం
చేస్తారే చేయనుడి కదా నేను చెప్పే అంటే మామూలు చప్పు తన్నా
చూస్తా ఉందా.
నాకు తెల్సి యాడ సరిపోతాది. పది అంటె పదకొండు, పన్నెండు రెండు గంట అంటలేంది సరిపోదు అనుకుంటా.
ఇంత అన్నే ఉంత కద
ఉ ఏమొ డౌటే ఓపెన్ చేద్దామా ఒక దాంతో ఫినిష్ చేసేద్దాం. అద ఏదో
అట్లా అవ్వదు ఒకరి తర్వాత, ఒకరు చేస్తేనే కలసిపోతాయి. తల్లిగా ఆహ మనము ఎన్ని చేస్తే అంతకు మనీ పడుతుంది. సబ్మిట్ చేస్త స్తనే మనీ పడుతుంది. అట్లా ఏంలా
అవునా నీకు తెలుసా
మౌనిక వచ్చింది. అట్లే వాళ్ళ ఫ్రెండ్కి
హు హు అట్లయితే ప్రాబ్లం లె
ఉ
అ హలో నెక్స్ట్ చిన్న ఉన్నా నకాంష
హ ఎక్కువే ఎయ్యాలా నీగా
ఎం తింటావ్? మిద తిన్నారాళ్ళన్నామన్నా గబడుకు నిజం చెప్పు అదే కదా.
వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చావ్. ఊ హు బట్
హలో
ఆ ప్లాట్ఫార్మ్ చేంజ్
అంటే
అంతేది కోడలాంగజ కట్ జాయొద్ద
సరిపోయింది ఊ సరే సత్యశ్రీ
అద అ దషాపా ఇన్నంద ఆ